హ
హలో
హలో ఏం చేస్తున్నావు
హలో ఏం లేదు రాసుకుంటున్నా నువ్వేం చేస్తానావ
టున్నావా అన్నం తిన్నావా
తిన్నా ను తిన్నావా
ఆ నేను కూడా తిన్నా డాడీ ఏం కరీ
ఆ మాది ఈ రోజు ఎగ్గు కర్రీ మీదేం కర్రీ
మాది మాది ఈరోజు బెండకాయ చారు
బెండకాయ చారా ఏం చేస్తన్నారు మరి మీరు
ఏం లేదు వట్టేనే టీవీ చూస్తున్నా ఏం రాసుకుంటున్నావురా
ఆ ఇక ఇవే మాన్వల్ అబ్జర్వేషన్లు ఉన్నాయి సబ్మిషన్లు వస్తాన్నాయ అని చెప్పి
ఆహా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి
ఈ మంత్ త్ ఎయిటీన్ నుంచి స్టార్ట్
అవునా మరి బాగా చదువుకో మరి మంచిగా ప్రిపేర్ అవు సరేనా
ఆ ఇది ఇంకా ఇగ వాయ్వా ఉంటద ఎగ్జామ్ అప్పుడే మాకు
అవునా క్లాసెస్ డైలీ నడుస్తున్నాయా మరి
ఆ ఆయి తానే అన్ని సిలబస్లు కూడా అయిపోతానే
అవునా సిలబస్ దగ్గర పడ్డట్టే అయితే కదా
ఆ అయిపోయినై ఇగ ఒక రెండు మూడు సబ్జెక్ట్ ట్లలల్లా అట్లా అట్లా ఒక్కొక్క లక్షనం మిగి మిగిలి ఉన్నది
ఆహాహా రికార్డ్స్ రాయడం ఎక్కడ వరకు వచ్చింది. రికార్డ్స్ రాస్తున్నావేమో కదా డైలీ. నేను రాస్తన ఏరోజు సబ్జెక్టు కొట్టతన్న ఆహా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారా
వాళ్ళు కూడా అదే
అవును ఓకే రాయి మంచిగా రాసుకో మరి బాగా ప్రిపేర్గా సరేనా
ఆ
అయిందా
ఈ రోజు హెయిర్ కట్ కు పోయినా నేను
ఆ ఎవరెవరు వెళ్ళిన్రు అయితే మీరు
నేను మాదోస్తుగాడు కూడా
బైక్ మీద వెళ్లిండ్రా స్కూటీ మీద వెళ్లిండ్రా మీరు
స్కూటీ మీద
ఆ వెల్లిండ్రా అయితే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిండ్రా అయితే
ఆ అగ అట్లనే ఈ సామాన్లు కూడా కొనేటివి ఉండే, కొన్ని అసైన్మెంట్లు అవి కొనుక్కొని వచ్చిన.
ప్రాక్టికల్స్ దానికి సంబంధించిన అన్ని కూడా తీసుకొని వచ్చిన్రా షాప్ కు వెళ్ళి
ఊమ్ ప్రతి సబ్జెక్ట్ కు అట్లా చేయాలట ఏందో కొ కార్డ్బోర్డు రెండు తర్మాకోళ్ళు అన్ని కలర్లు ఇట్ చిన్న చిన్న బొమ్మలు అది మాకు పౌల్ట్రీ అని ఇచ్చిరు. కోళ్లు అంటే ఇట్లా కోళ్లు అన్ని పెట్టి ఇట్లా ఒక ఇంటి కింద ఇంటి అని కా ద్రో చేసి ఏ ఎంత ఇదిదో చెప్తున్నది
ఆహా అవునా అయితే మీరు అందరు గ్రూప్ లాగా, అయి ప్రాక్టికల్స్ కు దాని కోసం తయారు చేస్తున్నారా. అయితే ఆ అట్ల ప్రతిఒక్క సబ్జెక్ట్ కు చేయాలా వాలిస్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంది మీకు కు
ఏయి
ఎయిట్ సబ్జెక్ట్స్ ఎయిట్ మీటు ప్రాక్టికల్స్ చేయాలా
ఆ
ఓహో అట్లనా ఓకే ఓకే థర్మాకోల్ సీట్స్ కూడా తీసుకొని వాటిని కటింగ్ చేసి మంచిగా చేస్తున్నారా అయితే
ఇగ అట్లనే ఇగ ఇంకేదో తెచ్చినాము క్లే అవి ఇవి అంతా వేసి ఇగ చేసుడు
అవునా చాట్స్ మీద మరి ఇద్దరు చాట్ మీద ఏం రాస్తున్నారేంది చాట్స్ కూడా తీసుకొచ్చినా అన్నావు కదా
అంటే
అవునా అలా చేస్తే చాలా బాగా కనిపిస్తాయి కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి అయితే మీకు మంచిదే
ఆ ఏమస్తే ఏమౌ ఇప్పుడైతే చేస్తాన్నం
ఆ ఆ
ఇగ మొన్ననే ఇగ మొన్ననేఆ పరుగులు పట్టుడు కూడా అయిపోయింది చూసావ బాక్సు మొత్తం నింపిన
ఓకే ఓకే పురుగులు మరి ఎక్కడికి వెళ్ళి పటి కొనచ్చినవా అవి పురుగులు
ఈడనే మా కాలేజ్ పక్క కి ఎన్నో అటు ఒక కర్యాదశన ఉంటాది దాని వెనక అటు ఇటు మొత్తం తిరిగితే
ఓకే ఓకే ఓకే అది చాట్ మీద అతికియడం వల్ల కూడా అవి మంచి గా కనిపిస్తున్నాయి పర్వాలేదు బాగానే చేస్తున్నారు మరి మీరు అందరు కలిసి
ఆ ఇక చేస్తానామ ఏదో ఇక స్టార్ట్ అయితే
ఆ టైపింగ్ చేయదు ఫోన్ అదు పెటిినాను అవునా నితిన్ కూడా మీ బ్యాచ్ ఏనా అయితే
ఆ కాదు వాడు వేరే బ్యాచ్ వానిది వేరే టాపిక్ వాడు వేరే చేసుకుంటాడు ఆ
అవునా మీ అందరిదేమో ఇప్పుడు ఉంది వాళ్ళది నెక్స్ట్ బ్యాచి వాళ్ళకు ఉంటదా అయితే
ఆ ఆహా లేదు వాడు కూడా మా బ్యాట్చే కాని గ్రూప్ వేరు వాళ్ళ టాపిక్ వేరు కాబట్టి వాడు వేరే వేరేది చేస్తాడు నేను వేరేది
ఓకే ఓకే ఓకే అట్లనా అనే ఫోన్ చేసిండ మరి నీకు
చెయ్యలే ఇగ బానరాయితంది అను చేసిగా నెలయితుంది కా
అయ్యో ఫోన్ చేసి మాట్లాడు వానికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ గురించి మాట్లాడండి. ఇద్దరు కూడా
ఆ సరే చేస్త చేస్తా ఇగా
ఓకే మీరు మంచిగా ప్రిపేర్ కావాలి. టైం వేస్ట్ చేయకుండా అర్థంమయిందా.
ఊ సరే ఇగ సేమ్ ఎగ్జా అప్పుడు ఉంటాయి ఇగ ఏప్రిల్ ఫోర్త్ చేట
సెమ్ ఎగ్జామ్ ఏప్రిల్ ఫోర్త్ నుండా ఉహు ఓకే మరి ఈసారి నువ్వు బాగా చదివి ఫస్ట్ రావాలి. ఎగ్జామ్ కూడా బాగా రాయాలి మరి ఓకే
ఆ రాస్తా ఇగ
ఆ ఇంకా ఏం సంగతులు మరి
ఏమున్నది ఇగ రోజు కాలేజ్ పోతాన్న వస్తాన్న వచ్చిన తర్వాత గ్రౌండ్కే పోత త్తన
అవును గ్రౌండ్ లో ఆడుకుంటుండ్రా అయితే మీరు వెళ్ళి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైమ్ లో
ఆ రోజు ఆడుతున్నా
ఏమేంమేం గేమ్స్ ఆడుతున్నారూ ఏంది
ఇంగ ఇప్పుడు ఆయితే రోజు వాలిబాలే ఆడు ఇప్పుడు మెల్లగా
వాలీబాల్ ఆడుతున్నారా వాలీబాల్, క్రికెట్ ఆడుతున్నారా. ఈవినింగ్ టైం ఆడుతున్నారా. మరి మార్నింగ్ టైమ్ లోనే ఆడుతున్నారా.
ఈవినింగ్ మార్నింగ్ అ తెలియదు నాకు
ఆ మార్నింగ్ తొందర లేసి రీడింగ్ చేయాలి రీడింగ్ చేస్తేనే మనకు బాగా మెమోరీ పెరుగుతాది మంచిగా అర్థమయిందా మార్నింగ్ తొందర లేసి చదువుకు కోవాలి మంచిగా
ఆ సరే ఎర్లీ గా లేస్తా రేపటి నుంచి
హు రికార్డు రాయడం అయిపోయిందా. నైట్ ఏ టైమ్ వరకు రాసుకో కుంటున్నారా ఏంది రికార్డ్స్
ఏమో లేవని రోజు టెన్ థర్టీ లెవెన్ అయి ఇంగ పండుకునే దాకా టువల్ అయితంది.
వా బాగా టైం అయితంది మరి తొందర ఈవినింగ్ తొందర లంచ్ చేసి వచ్చి ఆ తొందర రాసుకోవాలి.
థర్డ్ ఇయర్స్ సంతి కూడా ఒడుతోనే స్టార్ట్ చేస్తాన కాని అది అయితలేదు రోజు ఓ నాలుగ ఐదు పేజీలు ప్రతి సబ్జెక్ట్ కు రాయాల్సి వస్తాంది
ఆహ్ ఓకే ఓకే అవును మీ లోకల్ ఫ్రెండ్స్ డైలీ అప్ అండ్ డౌనే చేస్తున్నారా బెట
అవును రోజ ఇగ బాండీ పోత్ త సరిపోత సరిపో
టైంకి వస్తారా మరి వాళ్ళు డైలీ కూడా
కొన్ని రోజులు వస్తారు అప్పుడప్పుడు ఇగ రారు
ఆహ్ అదే లో వాళ్ళు ఉన్నారు అన్నవై తినే మరి లోకల్ వాళ్ళు డైలీ కాలేజీకి వస్తున్నారా అనేసి అడుగుతాన
ఇక రోజు వస్తారు కానీ ఇక లేట్ వస్తారు అప్పుడప్పుడు ఇగా
ఆహ్ అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసిండ్ర
అ చేయలే అప్పుడే చేసిరు అప్పుడు పెదనానోళ్ల ఫంక్షన్ అది ఉండే కదా అప్పుడు చేషిరు ఇగా తర్వాత నుంచి ఇప్పుడుతాక చేలే
ఓ నువ్వు ఫంక్షన్ కు రాలేదయితే పాపం వాళ్ళందరు నిన్ను మిస్ అయిన్రు
అబ్బా ఏమి మిస్ అయిరు వేరేటోళ్ళు అయితే అందరు వచ్చారీ కదా ఇంకేంది
అక్షయ్ రాలేదా అనేసి అందరు అడిగిరూ నిన్నే అయ్యో రాలేదా రాలేదా అనేసి అందరు కూడా అడిగిండ్రు
ఆవు
బాగా జరిగింది వాళ్ళ ఫంక్షన్ను బాగానే జరిగింది ఫుల్ డ్యాన్సెస్ ప్రోగ్రామ్స్ బానే ఉండే స్పీచ్ పిచ్చలో
ఆహ్ ఇగ అందర్ ఎంజాయ్ చేసిరా
ఆహ్ అందరు ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఇక నువ్వే కాస్త మిస్ అయిపోయినావు
అవునా
మీకు కాలేజీ లో హాలిడే ఇవ్వలేదునే వరకు ఇక మిస్ అయింది నువ్ ఒక్కనివి మిస్ అయినావు చాలా మంది వచ్చిండ్రు
ఏం చేస్తాం మరి ఆహ్ లా ఇయాలే అప్పటికి ట్రెన్ కూడా నడుస్తలేవ్ సగం దూరమే
అయ్యో రాలేదా రాలేదా అనేసి అందరు అడిగిన్రు
అవును కానీ ఇగా మా అప్పటికే ట్రైన్లు కూడా నడుస్తలేవుగ సగం దూరమే వస్తున్నాయి కాబట్టి హాలిడే కూడా ఇస్తలేరు ఇక సరేతి అని రాలే
ఎగ్జామ్ టైమ్ కదా ఎగ్జామ్ టైమ్లో హాలిడేస్ ఇవ్వరు ఇగ మంచిగా ప్రి పేర్ కావాలె మంచిగా మార్క్స్ వస్తాయి. మంచిగా చదువుకుంటే ఓకేనా బాగా చదువుకో ఆ
ఆ ఓకే.
ఓకే డైలీ మార్నింగ్, ఈవినింగ్ బాగా ప్రిపేర్గా ఓకేనా
ఆ ఇగ రోజ్ చదువుతా
ఆ సరే బెస్ట్ ఆఫ్ లక్ ఆ సరే మరి ఓకే ఆ ఓకే రైట్
ఆ ఓకే బాయ్.